హలో హలో హా హలో హలో వినిపిస్తుందా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు ఆ వినిపిస్తుంది తిన్నారా
ఆ తిన్నాం మీరు
ఆ తిన్నామండి అ ఏం లేదండి ఊరికే ఉన్నాము మీరు ఆ చెప్పండి చెప్పాలండి మీరే
అవునా ఏం లేదండి ఏం లేదు మూ కాదు ఏం లేదండి ఏం లేదండి కాదు మూవీకి పోదాం అనుకున్నాము అట్లా ఏవైనా మంచి సజెషన్ ఇవ్వచ్చు కదండి మంచి మూవీస్ అట్లా
చూసిన మూవీ అంటే విత్ లవ్ అండి యాక్చువల్ గా అది తమిళ్ మూవీ యాక్చువల్ గా తమిళ్ మూవీ బట్ అయితే తెలుగులో కూడా అవైలబుల్ ఉంది నేనైతే అది సజెస్ట్ చేస్తాను నేను అనంతపూర్ లో వెళ్ళానండి ఆ మూవీకి అది ఆ ఓ టి టి ఇంకా అవును ఉందండి బట్ అయితే ఇంకా ఓ టీ టీ లో రిలీజ్ అవ్వలేదు
అవునా మూవీ రూల్స్ అవి కొన్ని ఉన్నాయి కదా వెబ్సైట్స్ దాంట్లో లేదా అండి
ఆ మూవీ రూజ్ లో ఉంటుంది బట్ అయితే మేబి క్లారిటీ ఇష్యూ ఉండొచ్చు ఆ మేబి నిస్ట్ వీక్ అలా వస్తుందండి
ఓ నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తారా అయితే అవునా స్టోరీ చెప్తారా కొంచెమ్ ఎట్ ట్లా ఏమి అంటే ఎలా ఉంట టది
ఆ ఆ మూ ఆ మూవీ చూడ్డం వల్ల నాకు అనిపిచ్చింది ఎందంటే ఆ మన స్కూల్ డేస్ మనం రివైజ్ చేసుకోవచ్చు అలానే మనం పాస్ట్ లో ఎలా ఉన్నాము ఫ్యూచర్ లో ఇలా ఉన్నాము ఇన్ కేస్ మన ఆ మనం పాస్ట్ లో కొన్ని కొన్ని చేయలేనివి కూడా ఇప్పుడు ఫ్యూచర్ లో చేస్తే అది ఎలా ఉంటుంది అలా ఆ చూశానండి నేను అవునండి నేను థియేటర్ వెళ్ళానండి
ఓ థియేటర్ కు వెళ్ళి చూసారా మీరైతే అవున ఎంత అండి టికెటు
టికెట్ వన్ ట్వంటీ అనుకుంటా అండి
వన్ ట్వంట్ ట్ ఎంత అంత తక్కువనా
అంటే నేను బాల్కనీలో కాదండి నేను ప్ర్రెంట్ ఆ థియేటర్లు కూడా బే అది స్వీట్స్ ను బేస్ చేసుకొని ఉంటుంది కదా కాస్ట్ అవునా అందువల్ల ఆ తక్కువ ఉంటాయండి ఇప్పుడు థియేటర్ లో అనేది ఇప్పుడు కాస్ట్ను బట్టి కాస్ట్ ను బట్టి ఉంటాయండి
ఆ నాకైతే ఇప్పుడు రీసెంట్ గా చూసిండే మూవీలో అయితే ఏది రీసెంట్ గా నేను నేను నా నేను రీసెంట్ గా అన్ని కన్నడ అండి నేను అన్ని ఓల్డ్ మూవీస్ చూస్తా ఎక్కువ యూూబ్
అవునా
నేను ఎక్కువ ఆ ఓల్డ్ మూవీస్ మూవీస్ రెఫర్ చేస్తానండి ఎక్కువ యాష్ యాష్ పెద్ద ఫ్యాన్ ని కన్నడ
ఓ అవును అవును తెలుసు అండి కేజిఎఫ్ ఆ కేజిఎఫ్ తీసారు కదండీ యాష్ బెస్ట్ మూవీస్ ఫైట్స్ యూ డైలాగ్స్ ఎలివేషన్స్ యూ చాలా బాగుంటాయి కేజిఎఫ్ వన్ టూ మీకు ఏ మూవీ ఇష్టం మండి కేజిఎఫ్ వన్ ఇష్ తమ టూ ఇష్టమా
నాకి యాష్ లో ఆ రామాచారి అలాగే గుగ్లీ రైట్ సంతో ఫార్వర్డ్ అని మూవీస్ ఉన్నాయండి ఓల్డ్ మూవీ మూవీస్ నాకి అవి చాలా బాగా ఇష్టం నాకి
ఓకే ఓకే విత్లు ఉ ఓకే విత్ లవ్ కూడా బాగుంది చు రండి బెస్ట్ లవ్ లవ్ ఉ ఫ్రెండ్షిప్ పో స్కూల్ ఫ్రెండ్స్ ఒక జాబు ఒక మంచి పార్టనర్ మనకు దోర్ ఎలా ఉంటుంది
ఓ ఓకే ఓకే ఆ నేను ఇంకా రీసెంట్ కొత్త మూవీస్ కన్నా నే ఎక్కువ
అ పాత మూవీస్ కూడా పర్లేదు అదే అండి డే విత్ లవ్ చూడడం వల్ల మంచిగా ఒక గుడ్ ఫీల్ వస్తుంది అన్ని కవర్ చేశారు అన్నమాట నాట్ ఓన్లీ ఫ్రెండ్స్ లవ్ ఎమోషనల్స్ ఫ్యామిలీ సెంటిమెంట్ అన్ని
ఓహో మంచి అట్లయితే అన్ని మన్ చే మిక్స్ అప్
అవును అవును ఇది మిస్ అవ్వదు ఇది అవును అండి యాక్చువలీ దో ఒక మూవీ డైరెక్ట్ చేశాడు హలో ఆ తమిళ్ లో ఒక ఆ తను డైరెక్టర్ గా చేశాడు తర్వాత తన ఫస్ట్ మూవీ ఇది
ఓ ఫస్ట్ మూవి హీరోగా
అవును హీరోగా హిట్ అండి మంచి మూవీ
ఓ హిట్ అయందా ఓ ఇంకేమైతే పండగ ఇంకేమండి అన్ని మిక్సప్ అదే మిక్సప్ ఉండి చేసినప్పుడు ఇంకా హిట్ అవ్వక
అవును అవును అ ఇప్పుడు మ ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్స్ లో అలా ఉంటేనే మూవీస్ మంచి హిట్ అవుతాయి ఒకే టాపిక్ పైన ఉంటే అ హిట్ అవవు కదండి ఎవరు సింభూవి గురించి కూడా మాట్లాడుకోవడం తక్కువ అవుతుంది ఒకటే టాపిక్ ఉంటే అన్ని మిక్స్ అయి ఉంటేనే
అవున అవును అవునండి ఫ్యామిలీ ఉండాల ఎమోషన్స్ ఉండాల లవ్ ఉండాల అన్ని ఉంటేనే ఆ ఫ్రెండ్స్ మెన్ ఫ్రెండ్స్ ఉండాల అవునండి అది నిజమే అన్ని మిక్స్ అప్ ఉండి డ్రామా ఉంటేనే అక్కడ అందరు ఇప్పుడు జనాలు ఇష్టపడేది అవును మరి జనాలు ఇష్టపడేది ఎలాంటివే కదండి ఇప్పుడు ఏదైనా ఒక దాని మీద ఉంటే బోర్ కొట్టేస్తుది ఏంది
పైట్స్ పెట్టినా ఫ్లాపే లేదు ఓన్లీ లవ్ గురించి పెట్నా ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏం లేకపోయినా ఇంత మంచిగా అనిపిదు మనకి చూసి ఇంట్రెస్ట్ కూడా ఏళ్ళిపోతుంది అనమాట
అవునవును
ఉ
ఉ చూడాలండి అయితే యితే నేను ఈసారి ఎప్పుడైనా ఫ్రీ టైమ్ చూసుకొని ఆ మూవీకిచ్చ గా చూ డి మీకు చెప్పినందుకైనా చూస్తా అండి నేను దాన్ని
మళ్ళీ మీరు చెప్పాలి అవును ఆ చెప్పండి ఆ మంచి మూవ్ అండి బెస్ట్ ఫీల్
బాగుంటుది ఎందుకంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంత అలా ఉన్న ఇప్పుడు చూడొచ్చు మంచిగా
ఆ ఆ మూవీలో అవునండి ఫ్యామిలీతో కూడా చూడచ్చు వచ్చండి
అవునండి
ఆ దాంట్లో మూవీలో కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయండి మనం సడన్ గా మన స్కూల్ డేస్ రిమెంబర్ చేసుకోవడం మళ్ళీ అలాగే మనకు కంటూ ఒక పార్ట్నర్ ఉంటే ఇలా ఉండాలని అలా థింక్ చేయడం అల బాగుంటుంది
నాది నిజమ అండి నేన్ మళ్ళీ అండి ఇప్పుడు చెప్ ప్ప కదా మీకు ఇది బట్ ఓల్డ్ మూవీస్ లో యశోది రామాచారి సేమ్ అండి తనది సేమ్ ఇలాగే అం అంటే లైక్ ఎమోషన్ వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ అలా ఎ లవ్ మళ్ళీ ఫ్రెండ్స్ వాళ్ళ లాగా ఫ్రెండ్ ఫ్రెండ్ చెల్లినే వీడు లవ్ చేసింటాడు సో అలా అలా అంటే చూడండి అక్కడ ఫ్రెండ్ కోసము తన లవర్ ని వదులుకుంటాడు మళ్ళీ ఆ ఫ్యామిలీ కోసం తన లవర్ ని వదులుకుంటాడు అది బాగా క ఎస్ ఎస్ ఆవ్ ఆవ్ చుడండి ఐ ఎమోషన్ ఉంటది ఎక్కడ మూవీలో సూ పరండీ అసలు
ఆ అవి పాత మూవిస్ హ్మ్ ప కె అదే యస్ సంబంధించి నేను పాత మూవీస్ ఏం చూడలేదు బట్ ఇది కేజి ఎఫ్ వన్ అం టు చూసా అనమాట వేరే లెవెల్ ఐ ఫీల్ లైకె ఎ మేబి ఫైట్స్ కావచ్చు ఆ డైలాగ్స్ కావచ్చు ఆ ఎలి పేషెన్స్ ఉ తను పేదవాడి నుంచి ఆ ధనవంతునిగా ఎదగడం ఆ ఎదిగే టైం లో ఎంత కష్టాలు వస్తాయో మళ్ళీ ద వాటిని అన్నిటిని ఎదుర్కొని ఒక స్థాయికి వెళ్తాడు అంతా ఓకే అండి ఆ డైలాగ్ అయితే వేరే లెవెల్ ఉంటాయి డైలాగ్స్ కానీ ఫైట్స్ కానీ
అవును అవును
లో డైలాగ్స్ ఉంటాయి కదా అవన్నీ ఎష్ ఎ రాసాడని
ఓ అవునా నిజంగానా ఓ నేను అసలు వినలేదండి ఏవో కొన్ నీవ్వు చూసా అంతే చూడలేము మొత్తము ఏదో జస్ట్ చూస అంతే అంత ఐడియా లేద నీమీద
ఆ అదే ఒకవేళ ఎప్పుడన్న ఫ్రీ ఉంటే చూడండి బెస్ట్ టు మూవి అది కూడా భారీ హిట్ అండి యష్ రెండు మూవీస్ కే జీ ఫ్ వన్ టూ రెండు హిట్ అయ్యాయి అవునండి
అవు రీసెంట్ గ ఇప్పుడు సిక్ అని కూడా వస్తుంది అతనిది
అవునవును
ఉయ్
ఊ మీరు ఫ్యామ్ ఆ ఆ ఓ ఫాన్
ఏదో చెప్తున్నారండి తెలుగులో అల్లు అర్జున్ అండి ఇంకెవరు తెలుగులో ఇంక అల్లు అర్జున్ అండి ఇంక తగ్గేదే లా
ఆ నాకీ అల్లుఅర్జున్ ఏ ఇష్టం అండి చెప్ ఓ కో ఇన్సిడెన్స్ మీకేయి ఏ మూవీ ఇష్టాం అండి అల్లుఅర్జున్ మూవీ
అల్లు అర్జున్ లో నాకి చాలా ఉన్నాయండి ఒకటో రెండో లేదండి అన్నీ చేసిండే ప్రతిదీ ఇష్టము దాంట్లో మళ్ళ ఎక్కువ ఇష్ ఆ కానీ ఒక్కటి చెప్పుకోవాలంటే నాకు ఆర్య ఇష్టం అండి
వన్ ఆ టూ అ అండి
ఆర్య
ఆ వా వి అదే ఆరు ఆర్యవన్నా కే బాగుంటాయండి మ్యాగ్ మల్లార్జున అన్నీ నాకు ఓకే మగ్జమమ్ అన్ని నచ్చేస్తాయి ఇంక ఏది చెప్పుకోవడం అంటే నాకి కూడా ఆర్య వన్ అండ్ టూ రెండు ఇష్టం
అవును నాకు చాలా ఇష్టమవి అన్ని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏవో పుష్ప అవి అన్నీ తీసాడు కదండి
ఆ పుష్ప వన్ను టూ రెండు హిట్ ఎ అండి
అవునండి ఇప్పుడు పుష్ప పుష్పత్రి కూడా రాబోతుంది కదండిీ త్వరలో
అవునండి ఆ పుష్ప టూ వచ్చినప్పుడు ఆ మూవీ ట్రైలర్ చూసినప్పుడు చూడాలి చూడాలి అని ఎక్సైట్మెంట్ అయితే నాకప్పుడు ఆ వేరే లెవెల్ అనుకోండి ఆ సినిమా ఆ రోజు రిలీ ఆ వెళ్ళానండి ఫస్ట్ డో ఫస్ట్ డేనే నైట్ నైట్ షోకి వెళ్ళలేదు మార్నింగ్ వెళ్ళననమాట టికెట్స్ బుక్ కాలేదు అక్కడికి వెళ్ళి అక్కడ వేరే వాళ్ళతో కాస్ట్ ఎక్కువ అయినా తీసుకొని మరీ వెళ్ళానండి
అవునా అండి ఓ నయిస్ అండి నేనే అండి ఇంకా థియేటర్ పోలే అసలు ఎక్కువ ఆ పోవాలా అండి హలో హలో హలో